హలో అ వినిపి స్తుంది అండి ఏం చేస్తున్నారు ఏం లేదండి బయటికి వచ్చాను ఆ ఇంకా లేదండి ఇంకా టైం కాలేదు మీరేం చేస్తున్నారు
ఏన్లేదండి నేను మధ్యాహ్నం తి
ఆ తిన్నా మండి మీరు
ఆ తిన్నామండి ఏం కూరన్నారు
మాది క్యాప్సికం క్యాప్సికం కూర అన్నామండి మీరు
వు మ బీరకాయ అండి
బీరకాయ పప్పు చేశారా ఉత్త బీరకాయ చేసారా
బీరకాయ టమా టమాటా అనుకుంటా అండి నేను కరెక్ట్గా తిినలే నేను పప్పుేసుకొని తిన్నాండి హు మ్
ఉ వే అక్కన అడిగినా అక్కని అంతే ఇం ప్యస సడ పెడతా చె నేను అలా సరదాగా అందరు బాగానే ఉన్నారు మీరు బావు రండి
ఆ బాగున్నామండి
అట్లా సరదాగా కాసేపు స్నేహితులతో అట్లా బయట
అవునా మంచిదే లేండి స్నేహితులతోటి ఈ సమయం గడపడం
ఇంట్లో ఏం చేయాలి అర్ధంకాక స్నేహితులతో అట్లా బయటకి వచ్చానండి
అవునా ఎండలో వెళ్ళకండి సాయం తరం పుట్టనే వెళ్ళండి
హలో వినిపిస్తుందా అండి వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్ తుందండి
ఇవాళ చిందమామని చూసారా అండి
ఏంటండీ
చింద చందమామని చూసారా అండి
చూడలేదండి
చందమామని చూసి ఆ డబ్బు మొకమయినా దేవుళ్ళ మొకమయినా చూడండి మంచిది
అవునంటండి మా అమ్మగారు అలానే చూస్తారు
ఉమ్ ఇప్పుడు చూడండి మీరు
అయ్యో ఎవరూనరండి నక్ ఇక్కడా
ఉహుమ్
ఆకడయతే మా అమ్మగారు నన్ను చూసి
అవునా అండి
అవునండి
తల్లిదండ్రుల ముఖమున్న దేవుళ్ల ముఖం చూస్తే చాలా మంచి జరుగుతుందండి
అవునంటండి
నేను అప్పుడే చేసేసా నేను అప్పుడే చూసానండి
అవునా
ఉమ్
క్యాప్సికమ్ కూరా ఎవర్ వండిండ్రండి మీరా మీ అమ్మగారా
ముమ్ముగారే చేశారు నేను పక్కనుండి కొంచెం సహాయం చేశాను
అవునా సహాయం చేయడం మంచిదండి
అవునండి
అవునండి
మమ్మీ గారికి గూడా కొంచెం ఇక నడుము నొప్పి ఉన్నది
అవునా మరి మీరే చేస్తే అయిపోవు కదండి మీరు కూడా నేర్చుకున్నట్టు ఉండు
నొక్వోచు గానీ కొంచెం ఇక నేను ఎందుకు అని చెప్పేసి మమ్మీ మమ్మీ చేసింది
అయ్యో రోజు అమ్మగారే చేస్తారు కదండి మీరు అప్ అప్పుడప్పుడు చేయాలి కదా
చెయ్యాలండి చేస్తామ్ ఇగ మాకేం పని లేదు కదాండి హలో ఖాళీగానే ఉంటున్నాము కదా
అదే అండి ఖాళీగా ఉన్నా పని ఉన్నా కొంచెం సహాయం చేయడం మంచిదండి
అ
మరి ఇప్పుడు ఏం కర్రీ
ఇప్పుడే మొమ్ గాడీగినే స్ స్నేహితులతో బయటకు వచ్చాను ఇక మమ్మీ వారు ఇంట్లో ఏం చేస్తున్నారో
అవున మరి బయట తింటారా అండి మీ స్నేహిత్ తులతో
అలా బ్ బజ్జిలు పునుగ్ గులు అలా ఇలా తింటామండి
అయ్యో ఆయిల్ ఫుడ్ తినకండి నూనె వస్తువులు ఎక్కువ
అదే అదే అన్నంమంటే ఇంట్లోనే తింటామ అండి
అవునా
ఎందుకంటే మా దగ్గర పైసలు లేవండి మేము చాలా పేదోళ్లమండి బయట్ ట్ తిందామ్ అంటే
పైసలు ఉన్నా లేకున్నా బయట తినోద్దండి మంచిది కాదు మన ఇంట్లో తిన్నదే మంచ్
హ్మ్మ్
ఉమ్ రోజు ఏం చేస్తున్నార్ అండి మరి
ఏం లేదండి ఏదో ఒకటి ఇంట్లో పని ఉంటే చేయడి వల్ల ఆ కొన్ని చెట్లు నరికేశామండి
అవునా అండి
హుమ్
ఉగాదిపచ్చడీ తీన్నర అండి
తిన్నామండి ఆ రోజే అ ఫుల్ గా
అవునా అంతగానంగా తింటరా అండి మేము కొం చెమ్ తింటామండి అంత్ తే అండి చిన్న గ్లాస్
అవును మేమొకా కు కుండడు కుండడు చేసుకున్నమండి
అవును కొత్త్తకుండలు చేసు
హ అవునండి దేవునికి పెట్టేసి మేము కూడ కొంచెం తినేసామండి
అవునా బొబ్బట్లు
బొబ్ప్పట్లు చేసాం గులాబ్జాములు చేసాం అన్నీ చేసామండి
అవునా నాకు ఇష్టం అండి గులాబ్ జామున్
హ ఇగ అలా దేవునికి పెట్టేసి మేము కూడా కడుపు పునిండా తినేేశామండి
అవునా పులిహోర చేసుకున్నారా అండి ఆ రోజు మరి
ఆ పులిహోర అంటే పొద్దున టిఫన్ లా చేశామండి ఆది తినేసాం అది
అదే తాగాలంట ది ఉగాది పచ్చడి మనం వేరే ఏం తినొద్దండి ఏమై అలానే చేసామండి ఇప్పటికీ అలానే చేస్తాం ఫస్ట్ పచ్చడి తాగాకే ఆ టిఫిన్ చేసేసి బూరలు తింట
అంటే ఇగ మనకు అంతా పట్టింపులు ఏమి లేవు కాని మమ్మీ గారు పాటిస్తారండి
అవునవును
అలా అండి ఇంకా మీ స్నేహితులతో బయటికి ఎటు వెళ్ళలేదా అండి మరి
ఎండలేదు వెళ్ళలేదండి అప్పుడు వెళ్దామంటే ఎండ విపరీతంగా ఉంది కదండి అసలు ఎండలు ముదిరిపోయాయి చాలా వెళ్ళలేదు ఇంకా దేవాలయాలు వెల్దాం అనుకుంటున్నామండి మీ దగ్గ మీకు ఏమైనా తెలిసినయి ఉంటే చెప్పండి
అవునండి మా ఇది మా కాడ ఇక్కడ రాముని గుండాలని ఇక్కడ మంచి ఒక పరిసరం ఉందండి దేవాలయం
అవునా ఏంటండి అది ఏం దేవుడు ఉంటాడక్క అక్కడ
అయ అంత అన్ని దేవుళ్ళు ఉంటయండి ఇగ రాముడు
అవునా
హ
నాకు హనుమంత మంతుడుంటే ఫుల్ ఇష్టం అండి మీ ఆంజనేయుడు అంట
అవునా
హ అవునండి
ఇక్కడ మాకు రామున్ గుండలు అని ఒక నాలుగయిదు ఇట్లా గోయిల్లాగా ఉంటాయంండి కానీ అవిటి ఆకారం వచ్చేసి సేమ్ ఇట్లా మన శివలింగం లాగా ఉంటాయంండి అన్ని
అవునా అది నేను విన్నాను గాని ఎప్పుడు వెళ్ళలేదున్నకు
శేష మాదిరి
అవునా
హ
గణపతి తే ఆలయాలు ఎక్కడన్నా ఉంటే చెప్పండి మీ దగ్గర్లో నాకు ఇష్టమ అండి అక్కడికి వెళ్ళడం గాని గణపతికి ఎక్కువ సప్ అంటే విడిగా ఏం లేవు కదండి అన్ని గులో ఉన్నట్టే ఉంటది కానీ నాకు విడిగా ఉంటే ఇష్టమ అండి అట్లా మీ దగ్గర మీరేమనన్
ఇగా కాలస్తివి ఎళ్లకపోయిర్రు కాణిపాకం
కాళహస్తి అని కాణి పాకమా ఆ తిరుపతి తి కెళ్ళినప్పుడు వెళ్ళాలండి ఇక సపరేట్ గా అంటే
అంటే కాళాస్తిక అనేది శివుడు కాకపోతే ఏంటిదంటే కాళాస్తికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఎటు తిరగద్దండి కాళాస్తి కెల్లేసి మ మళ్ళ ఒకటే ఇంటి ఇంటికి వచ్చేయాలి కాళాస్తికెళ్ళి మళ్ళీ ఏ దేవాలయాలకు వెళ్ళొద్దు
ఎందుకండలా
అంతే అండి అది మనం కాళహస్తి అనే కొన్ని పూజలు చేపిచ్చుకుంటాం శని పూజలైన అదైన ఇదైనా కొన్ని కొన్ని ఆచారాలున్ టయండి
అవునా నాక్ తెలీదండి మీరు చెప్తుంటేనే ఇంటున్నా ఇది అయితే మా అమ్మ గారికి చెప్పాలి అలా ఎళ్ళొద్దు అని చెప్ప
లేకపోతే అన్ని దేవుళ్ళ కాడికి ఎళ్ళేసి లాస్ట్ అంటే చివరికి కాళ్ళహస్తికి ఎళ్ళి ఈ ఇంటికి రావడమే అండి
అవునా ఆయతలనే జెయాలి తిరుపతికెళ్ళిన ఇప్పుడు లేకపోతే మాక్ తెలీకెళ్తే మళ్ళా
అ అయ్యగారులు కూడా చెప్తారండి మనక ఇట్లా పోవద్దు ఇట్లా పోవాలని చెప్పి
అవునా కానీ ఇప్పుడు ఎవరు చెప్తున్నారండి సమయం లేదని చెప్పి అందరు పంపీయడమే అయితుంది పూజలు కూడా ఐదు నిమిషాల్లో చేసేసి ఎళ్ళిపో పోండి అంటున్నారు
ఉ అవునండి ఇంకా ఎంటండి విశేషాలు మరి నేను చాలా తిరిగానండి దగ్గర మన ఆ ఆలో మన ఇండియా మొత్తం అట్లా మన భారతదేశం మొత్తం చూసొచ్చానండి నేను
అవునా చాలా ఆనందమైన ఆనందకరం అయిందండి
మ్ అన్ని దగ్గరికెళ్ళ న ండి అంతకు ముందు తిరువనంత పద్మనాభ స్వామి అనేది గు దేవాలయం ఒక గుడికి ఒక ముసలి ఉండేది తెలుసా అండి కావలి
తెల్వదండి దానికి మూడు దర్వాజలు ఉంటాయంట గదండి
మూడు కాదాండి మూడు కాదండి ఆరు దర్వాజలు ఉంటాయి ఆరు బంగారు గదులు ఉంటాయి ఐదు తెరిచారు ఇంకొక్కటి తెరవలేదు ఇంకొక్కటి తెరిస్తే భూమి అంతరించి పోతదండి
మనం ఐద ఎందుకు తెరిసారండి
ద అయి తెరిచారు కానీ ఆరోది ఆరో దర్వాజా తెరిస్తే మాత్రం మన భారతదేశం మొత్తం బతికే అంత ఉంది అండి అందు అందులో
అవునా అండి
హ అది తెరిస్తే కానీ భూమి అంతరించి పోతదాన్నిఓ అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు అక్కడికి ఒక వ వెయ్యిలాది మంది వెళ్ళారండి అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు చని చనిపోయారండి
అవునా సరే అండి మరి నేను
హ ఓకే అండి ధన్యవాదలుట రి